హలో హలో రా ఇంకా పడుకోలేదా
పడుకోలేదు మీరు
పడుకోలేదు ఇగో మా బ్రదర్ ఇప్పుడే వచ్చిండు మా ల్యాండ్ సమస్య ఉంది కదా
ఆ ఆ
ఇక దాని గురించి ఫీల్ అయితున్నాడు ఇక అదే మాట్లాడుకుంటున్నాం అది ఇంకా సమస్య తీరలేదు లేదు రా అదే బాధ మా అమ్మ వాళ్ళ గురించి పాపం
పాపమే మరి చాలా రోజులు అయితుంది కదా అది కోర్టు వేసు కూడా
ఆ అసలు మా బాబాయ్ వాళ్ళు మా పెద్ద నాన్న వాళ్ళు మంచోళ్ళు కాదు అసలు దొంగ మొఖాలు వాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే వీడొక్కడే కదా వీడి ఒక్కడికి ఎందుకు ఇదంతా
అన్నట్టుగా చూస్తాలేమని
ఆ కేసు వేసిళ్ళు వాళ్ళు ఒక్కొక్కరికి నలుగురు నలుగురు కొడుకులు అట్ల నలుగురు నలుగురు ముగ్గురు ముగ్గురు కొడుకులు వాళ్ళు పంచుకుంటే వాళ్ళకి ఎంత వస్తే ఒక్కరికి అంత వస్తది కదా అయితే ఈ ఒ ఒక్కనికి ఎందుకు అంత అని గొడవలు ఇష్యూస్ ఇంకా అయిపోతలేవు అదే మాట్లాడుకుంటున్నా ఇప్పుడే వచ్చిండు అయ్యో మన సమస్య అయిపోతే బాగుండు కదా అన్నట్టు అట్లా మా అమ్మ కూడా కొంచెం హెల్త్ బాగుండలేదు పట్లేదు కదా ఇగా అన్నీ ఆలోచించుకుంటూ
అవును
యి అదే బాధ పడుతున్నాము మా చిన్నచెల్లి ఫోన్ చేసింది అయ్యో మన సమస్య తీరితే బాగుండు కదా ఎందుకు ఇట్లా చేస్తాన్రు మన వాళ్ళు కానీ మన
మ్యారేజ్ కావాలి పాపం మస్త్ ఇబ్బందులో ఉన్నాము
అరే మేము మస్తు చూసుకునే వాళ్ళం రా వాళ్ళను
హమ్
మేము వాళ్ళని మంచిగా చూసుకునే వాళ్ళం మేము బాయ్ ఇంట్లనే ఉండేది మా ఇంట్లోనే తినేది మమ్మల్నే ఇగ గట్ల చేస్తాన్రు
ఎవరైనా ఈ రోజుల అట్నే ఉన్నది మంచికి అసలు న్యాయం లేనే లేదు అసలు
అవును మంచికి అనేది విలువలేదు చెడుకు విలువ ఈస్తాంది జనాలు
అంతే
అదే అది మాట అన్నోలకి విలువిత్తలేరు అది మాటలు మాట్లాడి అక్కలు మొక్కలు మాట్లాడడానికి కే విలువిస్తారూలే జనాలు
అంతే కదా ఇయ్యాలి రేపు న్యాయం ఎక్కడుండి న్యాయం ఎక్కడ ఉంది అసలు రేపు న్యాయం లేదు పాడు లేదు
వాళ్లకు ఐదువందల గజ గ ఐదువందల గజాలు ఉంటే రెండువందల గజాలు దీస్కున్నారు వాళ్ళు ఐతే మ నాన్నేం జేసిండంటె అందరు మన వాళ్ళే మనతోనే కలిసి ఉంటరు ఆ విళ్ళేం గొడవ జెయ్యరు అనన్కున్నడు కాకపోతే వీళ్ళ్ అ రిజిస్ట్రేషన్ జెయ్లా అప్పుడు మ నానున్నప్పుడు
అద్ అందుకే ఇట్ల ప్రాబ్లమై ఉంది అది అప్పుడె రిజిస్ట్రేషన్ జేయించేదుంటె ఎవరు గుడా అడ్డుపడకపోదురు
అహ లేదు అప్పుడూ ప్చ్ అంటే అప్పుడెనకట ఎట్టున్నదిరా ఇది నీది ఇది నీ పాలు అంటె ఓకే అని వాళ్ళ మాటమీదుండేటోళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళక్ పుట్టిన పిల్లలు హే అట్లెట్ల నువ్ కడువి నీకంత్ ఇదంత జాగవ్సరమ మేం నలుగురం మాక్ తక్కువొస్తది ఐనా రిజిస్ట్రేషన్ గాలేదు కాబట్టి మాకొస్తది కంపల్సరి
ఊహు
అనీ అక్కడ సర్పంచులకూ పోలీస్టేషన్ డబ్బులు బెట్టి ఎహే అన్ తాగమాగం జేషిండు మమ్మల్ని దొంగ మొఖాలు కానీ దేవుడ్ జూస్తాడ్ర వాళ్ళను
చూస్తాడు ఏదో ఒకరోజు కనీ ఇందులొ మి తమ్ముడు చాలా అమాయకుడు పాపం ఎవర్ని ఏమీ అనడు అసల్కు ఏవ్వర్ జోలికి పోడు ఏమనడు
అహా అట్లని గా ఐతే వాళ్ళందర్ మా ఇంట్లోనే ఉండె
ఊమ్
వాళ్ళు ఐతె అందరు మనా వాళ్ళే అన్కొని మన్ షి గుండోడు కని వాన్నే మోసం జేషిండు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పెళ్ళిలైనయ్ పిల్లలు భార్యలతొనె హ్యాపీగున్నడు హ్యాపీగున్నరు మా వాడో ఇగో ఇట్ల
జన్జూడనుండె వాళ్ళు ఆస్తి దీస్కున్నారు అన్ని జేష్ ఇల్లు మోసం జేషిళ్ళు మాట్లాడ్కున్నరు కనీసమీయన జీవితాన్కి కొంచెం అర్థమయ్యుండేటట్టు మ్యారేజ్ సంబంధం జూద్దాం ఏదన్న జేద్దామన్నట్టుగ లేరు ఊమ్ హలో ఊమ్ ఊమ్ ఏ